హాయ్
హాయ్ బాగున్నార
ఉ బాగున్నాము ఏం చేస్తున్నారు
ఏం లేదు వర్క్ ఉంటే చేసుకుంటన్న
యా
కొంచెం వర్క్ ఉంది చేసుకుంటున్నామండి మీరు
ఎప్పుడైనా వర్క్స్ ఉన్నాయా
ఉహు ఓకే అలా కొంచెం డిస్టబెన్స్ వస్తుంది కిడ్స్ ఉన్నారా మీ ఇంట్లో బాగా వస్తుంది కిడ్స్ ఉన్నారా మీ ఇంట్లో అంటున్న
మీ వాయిస్ కొంచెం స్టక్ అవుతుందండి
ముందు లాగా కొంచెం అలానే డిస్టబెన్స్ వస్తుంది వినిపిస్తుందా
వినిపిస్తుందా
హలో ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ చూస్తున్నారా కొంచెం డిస్టర్బింగ్ గా వస్తుంది అని అన్నాను
అవునండి ఉన్నారు ఇప్పుడు ఓకేనా డిస్టబెన్స్
ఆ
ఆ
హా బానే బానే వస్తుందండి
చెప్పండి తిన్నారా అండి
ఇంకాలా ఏం తినలేదంీ
అవున కుకింగ్ అయిందా
ఆ కుకింగ్ అ ఇంది చిడు కొంచెం మెల్లగానే తింటాం
బ్రేక్ఫాస్ట్ అయిందా అండి
బ్రేక్ఫాస్ట్ మార్నింగ్స ఏలు అంతాయతే సంత ఏలు నె తీసుకున్నాం అంటే
అ
ఇైన్నదకు
అయిందండి
ఉ ఏమన్నా ఏదైనా ఫంక్షన్ లో ఉన్నారా బాగా సౌండ్స్ వస్తున్నాయి
సాంగ్స్ వస్తున్నాయా అంటే ఫ్యాన్ అనుకుంటాండి
ొకషన్లర్ ఆ అవునా
అకేషన్స్ అంటే ఏం అటెండ్ అవ్వలేదండి మా ఇంట్లోనే అకేషన్ అయింది అ ఏంటండి
అమ్మ అంటేనే చాలా వరకు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయితాయి కది ఇక
అదే మా కసింద ది ఒక అమ్మాయి పెళ్ళిండే వెళ్ళాం అనమాట మీరేమన్నా అటెండ్ అయ్యారా ఫంక్షన్స్ హిమాచల్
ఆ చిన్న బాబు ట్వంటీ ఫస్ట్ ఉంటే వెళ్ళాము ఈ మధ్య మా రిలేషన్స్ ఇాల
అ
ఉ
ఆ
ఏ మనీ సారి కారి వేయడ అంటే అబ్బాయి తెల్
అవును నిజంగా శారీస్ చాలా కష్టం అండి అవి కట్టడం ఒక ఎత్త్త అయితే వాటిని క్యారీ చేయడం ఇంకె ఎత్తు
మా ని అయక్కని స్టార్ట్ అయితే మార్నింగ్ చేసి ఈవినింగ్ వల త క్యారీ చేస్తూనే ఉండాలి మే నార్మా కూడాడ యాద ఉవి శారీక్ హెవిీ హెవిీ బ్లౌజస్ వాటికి జువెలరీ
అంటే మీరు ఎక్కువగా ఎలాంటి ఏ టైప్ ఆఫ్ శారీస్ వేస్తారండి అంటే లైక్ పట్టు సారయ హ
షని బట్టి చూజ చేసుకుంటాం అంటే మ్యారేజ్ ఇలాంటివి అయితే పట్టుసారి ఏమన్నా పార్టీ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే పార్టీవేర్ సారీ స ా అవి అవి కొంచెం కంఫర్టబుల్ ఉన్నాయి యూజ్ చేసుకో
అవును అంటే మీరు ఎక్కువ మగ్గం వర్క్ బ్లౌజెస్
అంటే తక్కువ మరి అంత హేవిగా వేసుకోను నా నార్మల్ డిజైన్స్ే కొంచెం బాగా పెట్టించుకుంటా యూనిక్ గా ఉండే డిజైన్స్ చూస్్ చేసుకుంటా వర్తుంట ఇకా హెవీ హెవి అనిపి
ఉ
మ్యారేజ్ ఎప్పటి మంతం వస్తుే మ్యాక్సిమం ఒక టెన్ టైమ్స్ కూడా ఏ సాంగ్వేజ్ లే లేదు హ హెవీ గా అనిపిస్తాయి
అవునండి చాలా హెవీగా అనిపిస్తది నాకు శారీ అంటే నేను మోస్ట్లీ లైట్ వెయిట్ శారీసే తీసుకుంటా బాగా హెవీ ఉన్నాయి తీసుకోను ఏ నాకు ఇంకా క్యారీ చేయడం రాదు ఏదైనా ఒక వన్ అవర్ ఆ టైం కి ఏదో ఫోటో దిగెంత అంత వరకు ఉంచుకొని మళ్ళీ తీసేసి పక్కకు పడేడం
దేేమ అంత మాత్ర అ ఎందుకు ఉంట అని అంటారు అ ద పెట్టి ఎందుకు తీసుకోవడం ఇంకా కోలేకపోతే అని అంటారు మా హస్బెండ్
మీ హస్బెండ్ శారీస్ వేసుకోవడం ఎంకరేజ్ చేస్తారా
ఆ చేస్తారు
మా హస్బెండ్ అసలు నీ క్యారియ చేయడం రాదు అవసరమా ఎందుకు మంచిగా నీట్ గ డ్రెస్ వేసుకోవచ్చు కదా అనేసేసి అంటారు
తా క్యారీ చేయగలుగుతా అయి అంట అంతక ముందు నను స్టడీ టైమ్ లో శారీ చాలా వరకు ఒక వన్ ఇయర్ వరకు క్యారీ చేసాము చిన్న ప్రాజెక్ట్ వర్క్ మీద అలా అలవాటు అయిపోయింది నా
ఉహూ
క్యారీ చేయడం ఓకే చాలా హెవీ గా ఉన్నాయి మ్యా లైట్ వైట్ పార్టీ వర్యితే బ షాపింగ్
అవునా
ని మా మమ్మీ శారీస్ కొన్న రంటే
హలో డ్రెస్సెస్ వేసుకోరా అండి ఎక్కువ
హలో
డ్రెస్సెస్ వేసుకోరా ఎక్కువగా
ఇంట్లో చిన్న చిన్న అ ఉన్న పార్టీ ఏన్నా నా బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ వెస్ కుంటాను ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్సే
అంటే జీన్స్ స్ అట్లా ఏమన్నా ప్రిఫేర్ చేస్తారా
ఆ
ఆ
బయటికి వెళ్ళకు కాప్పుడ
అవున ఇంకా చెప్పండి మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి హలో హలో
హలో వినబడల
వాయిస్ రాలేదా అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ గా కొంచెం బయటకు వచ్చానండి ఇప్పుడు వినిపిస్తున్నా
పార్టీ
ఇప్పుడు వినిపిస్తుందాని
హలో
ఇప్పుడన్న వినిపిస్తుంద
అండి చ
ఇప్పుడు గుడ అంతే ఉందా కావచ్చండి సిగ్నల్ ప్రాబ్లమ్
హలో
వినిపిస్తుంద అండి వినిపిస్తుంద అండి
పక్కకు
ఇప్పుడు
బారాసిట టేక్ దిస్
ఇప్పుడు ఓకేనా
ఇగా కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి మాట్లాడరా ఏం వినిపించట్లేదు
ఇప్పుడు ఓకేనా మీకు నాకు మీ వాయిస్ క్లారిటీగానే వస్తుందండి మీకే రావట్లేదు నాకు మీ వాయిస్ క్లారిటీగానే వస్తుందండి మీకే నా వాయిస్ రావట్లేదు హలో వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుంద అండి హలో హలో వినిపిస్తుంద అండి హలో
మైండ్ పల్లవి
అవునా ఇప్పుడు ఓకేనా
ఇప్పుడు ఓకే ఇప్పడి వరకు అసలు ఏమ్ మ్యూట్ అయిపోయింది
అవునా ఊహు
పేస్లో
సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా అందుకని
హలో అంటున్నా మీ నుంచి ఏం రెస్పాన్స్ రాలే
అరిచెన మాట్లాడ్ హలో ఆ చెప్పండి వినిపిస్తుంద అండి
ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇనబడుతుంది ఇప్పటి వరకు అసలు సరిగా ఏం వినపల్లే
చెప్పండి ఇంకా ఏం సంగతులు ఏం చేస్తున్నారు
ఊ హు
బే బాకె
అ
తీస్కున్నా
ఓకే ఆ